ఆ విన్పిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు మీరేం చేస్తున్నారు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి
తిన్నార
హలో
ఆ తిన్నార
ఆ తిన్నామండి మీర్ తిన్నార
ఆ
ఏం కర్రీ చేసారంండి
ఈ రోజు టిఫిన్ చేసామండి ఇడ్లీ ఇ ఇడ్లీలో పల్లీ చెట్నీ
అవునండి ఆ తిన్నామండి
ఎం కర్రీ
మాది ఈ రోజ్ పప్పు అండి
ఈ మధ్య మీకేమైన ఫంక్షన్స్ అయ్యాయ
ఆ లేదండి ఏం ఫంక్షన్స్ కాలేదండి మీ దగ్గర అయ్యాయా
మనని వెళ్తూనే ఉన్నాము
అవున ఎల్లుండుందండి మాకు మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్
అవున మేమ్ మాది కూడ నిన్న ఒక మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ కెళ్ళి వచ్చాము అందు బిజీ ఉన్నాం నిన్న
షాపింగ్ ఎట్ల చేస్తున్నారండి
షాపింగ్ ఏం లేదండి ఇంతకు ముందు ఉన్నయే అట్ల చదురుకుంటున్నాం
హవునా
ఉమ్ సొంతం కాదు కదా పిలిస్తే వెళ్ళే వాళ్ళకి కదా
మేం చెయాలి షాపింగ్ మాన్ మ్యారేజ్
చెయ్యండి మంచిగా ఏదన్నా శారీ కొనుక్కోండి బాగుంటుంది
అదే అండి
కోండి పట్టుకుంటే ఇప్పుడు ఈ ఎండకూ వీలుగా మంచిగా మీకు కంఫర్ట్గా ఉంటుంది
మ్ ఎండలు బాగ్ కొడుతున్నాయండి
అందుకే పట్టుసారీ అయితే మనకు చికాక్ లేస్తుంది అదే ఫాన్సి ఫ్యాన్సిస్ శారీస్ అయితే సింపుల్ గా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంట ఉంటయి కంఫర్ట్ ఉంటుంది
అవునండి వస్తరా అండి షాపింగ్కిి
ఆ వస్తా ఎప్పుడెళ్తున్నారంండి
వెళ్దామండి
ఆ సరే
ఎట్లుందండి మీ దగ్గర వాతావరణం
ఆ ఈ రోజయితే కొంచెం చల్లగా ఉంది ఇప్పుడే పొలం దగ్గరికి వెళ్ళి వస్తామండి మేము
అవున అండి
మ్
ఏ వరియా
ఆ వరి నేనండి
అవునా
మీ సైడ్ ఎట్లుంది వాతావరణం
మా సైడ్ బాగానే ఉందండి కానీ ఎండలే బాగ కొడుతున్నాయి బయటికెళ్ళలేని పరిస్థితి
హు అలానే ఉంది మాకు కూడా కానీ ఈ రోజు కొంచెం చల్లగానే ఉందండి గాలి వస్తుంది బాగా
అవునండి
పొలం దగ్గరికి వెళ్ళారండి ఎప్పుడైనా మీరు
ఆ వెళ్ళానండి నేను అంటే మాకు చిన్నప్పుడు వెళ్ళేది ఇప్పుడు వెళ్ళట్లేను
అవునా మేము ఏమైనా కొంచెం ఎంజాయ్ చేయడానికి అట్లా కూర్చొని కాసేపు ఉం ఉండడానికే వెళ్తాము
అవునండి దగ్గరేనాండి మీకు పొలాలు
ఆ దగ్గరే మా ఇంటి ఎనుక సైడే ఉంటాయి కొంచెం దూరం ఉంటుంది ఒక హఫ్ హఫ్ కిలోమీటర్ లో హాఫ్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఉమ్ నచ్చుకుంటూ అళ్ళ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం
కానీ పొలం దగ్గర వాతావరణం చాలా బాగుంటది
అవును చల్లని వాతావరణం చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది మీ చిలక దగ్గర ఏమేం చెట్లు ఉన్నాయండి
మా అంటే ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉంటాయండి
అన్ని చెట్లుంటాయి ఆహా ఫ్రూట్స్ చెట్లు అన్ని ఉంటాయా
డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఆ ఇప్పుడుప్పుడే కాయలు కాస్తున్నాయి ఉ
ఉమ్ బాగా తింటారా మీరు
ఆ తింటామండి మీకు దొరుకుతాయా అండి ఫ్రూట్స్
ఆ దొరుకుతాయి మా సైడ్ కూడా పొప్పడి తోట జామ తోట అన్ని చాలా ఉన్నాయి
అవునా
మేము కూడా బాగానే తింటాం
అవునవును
మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం చాలా
నాకు ఎక్కువ వాటర్ మిల్లను, మ్యాంగో అంటే ఇష్టం
అవునా ఇప్పుడు దొరికే సీజన్ లోనే మంచి మంచి మంచి హ్యాబిటే ఉంది
అ అవునండి మీకేమంటే ఇష్టం
ఉ నా కూడా అవే వాజమిళ అంటే ఇష్టమే జామకాయలు అంటే ఇష్టం పుప్పడికాయలు అన్ని తింటాను ఇది అదని కానీ డ్రాగన్ ఫ్రూట్ అయితే తిననండి
అవునా ఎందుకండి డ్రాగన్ ఫ్రూట్ బాన్
ఎందుకు అండి ఆ టేస్ట్ నచ్చదు నాకు ప్రెగ్నెన్సీ టైమ్ లోనే ఇచ్చారు ఆ టైమ్ లో ఎందుకో నచ్చలేదు తినలేదు అప్పటి నుంచి అది ముట్
అవునా ఒకసారి తిని చూడండి ట్రై చేయండి బాగుంటది
అంత నువ్వులు నువ్వులు గింజలు గింజలు అంత మంచిగా అనిపియలేదండి అప్పుడు ఆ టైం లో తర్వాత తినలేదు టేస్ట్ చేయలేదు
ఉ అండి ఇక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇగా కొంచెం ఇబ్బ ఇబ్బందిగానే ఉంటది తినబుద్ధి కాదు
ఆహా
ఉ
చూడాలే ఒకసారి ట్రై చేయాలి మళ్ళీ ఆ కీవ ఫ్రూట్ టన్ ఉంటది చుడు అది కూడా అసలే నచ్చదండి మాకు
అవునా కివి చాలా మంచిది హెల్త్ కి
అవునండి అంటరుకాని పిల్లలకు పెడుతాను కాకపోతే నేను తినను
అవునా
మ్
ఉగాది పచ్చడ తెలుసా అండ్ ఎట్లా ఎలా చేస్తారో
ఆ తెలుసండి ఇప్పుడు వస్తుంది కదా ఉగాదికి ఆ ఉగాది ఈ రోజు పొద్దున్నే లేసి మనం చిన్న చిన్న పనులు చేసుకుంటాముగ ఇంట్లో పనులు అన్ని చేసుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి బంతిపులు కట్టుకోవాలి ఇంటికి గుమ్మానికి
అవును
ఆ ఇంటి ముందు కూపం దీపం పెడతారండి మీరు కడప దీపం
ఆ పెడుతామండి
ఆ కడప దీపం పెట్టుకుంటా మేము గుమ్మంలో పూలు గిట్లా కట్టి పెట్టుకొని ఆ తర్వాత అందరం స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసాక ఒక చిన్న కుండ తీసుకుంటామండి చిన్నది
కుండలోనే చేస్తారా అండి
కుండలోనే చేసుకుంటాం
అవునా
చిన్న కుండ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకోని తోరణాలు కట్టుకుంటాం మేము కూడా అందరం తోరణాలు కట్టుకుంటాం మా ఫ్యామిలీ మొ
మామిడిదే మామిడి చెట్టు ఆకేగదా
తోరణం చేసుకొని కట్టుకుంటాం ఒక దారం తీసుకొని దానికి పసుపు రాసి తోరణం లాగా కట్టుకోవాలి చేతి గట్ కుంటాము కట్టుకోని ఫోన్ లో అయ్య గారు మంత్రాలు పెట్టుకుంటామండి ఆ పెట్టుకొని అందులో మామిడి మామిడికాయ చింతపండు పులుసు ఆ కొంచెం కారం ఉప్పు ఆ బెల్లం వేసుకుంటాము మామిడి పూత వేసుకుంటాము అన్ని అళ్లా వేసుకోవల్సి ఆచ్చి వేప పూత వేసుకో ంటామండి ఆ చిన్నయే పూలు ఉంటాయ్ కదా వే
అవునండి చేదు రాద్ అది వేప పూత అనేది
చేదు కోసమే కద వేసుకోనేవి ఉగాది అంటేనే తీపు చేదు వగరు
మ్మ్
అ కదండి పులుపు
ఆవునా అంటే ఈ యప పూతేక్కువ చేదు ఉండదా అని
ఆ ఉండదు ఇగ తప్పదు ఒక్కడ కొంచమే అగుతాం కదా అండ్ వేసుకోవాలి కదా పద్ధతి ప్రకారం ఇవన్నీ వేసుకొని మామిడ్ అ చేసుకుంటామంని చేసుకొని దేవుడికి నైవేద్యం బొబ్బట్లు చేసుకుంటామండి పూజ చే సాక అవన్నీ దేవుడికి సమర్పించి ఉగాది పచ్చడి కూడా దేవుని దగ్గర పెడతాము పెట్టి పూజ చేసుకున్న తర్వాత టం ఫస్ట్ మేము ఉగాది పచ్చడ తీసుకుంటామండి తాగాక నైవేదయం తింటాము మధ్యాహ్నం ఈ ఆటలు కోసుకొని తింటామండి
నైవేద్యం అంటే ఏంటిదండి
ఆ చక్కర పొంగలి మాముూలు చేసుకుంటాం కదా తీపన్నం అ అవి పొద్దున్న చేసుకొని తింటాము టిఫిన్ లాగా అది తర్వాత మధ్యాహ్నం మటనే అండి మాకు
అవునా అంటే పొద్దున నీస్ అనేది ఎం కోయారా
పొద్దున్నే గోచుకుంటారు గానీ మేము వండుకోమండి ఇంట్లో పూజ గిట్ల అంతా అయిపోయాక ఉగాది పచ్చడి తిన్నాక వండుకుంటాం
అే మేము ఈసారి ట్రై చేయాలండి ఈసారి ట్రై చేయాలండి ఉగాది ఆ పచ్చడి
ఆ ఎప్పుడు చేయలేదా
ఇప్పుడు చేయలేదండి ఈసారి చేయాలి అందుకే అడిగాను నేను అవునా ఇంకేమేమి చేస్తారండి ఉగాది రోజు
ఉగాది రోజుగా నామూలుగా గుడికిెళ్తారు కదా గుడికెళ్ళ వచ్చాకే తింటారు కదా అందరు
అవునవును
మేం కూడా ఒకసారి వెళ్తాం ఒకసారి వెళ్ళాం వీలు పడితే వెళ్తాం లేకపోతే ఇంటి దగ్గరే చేసుకుంటాం ఎప్పుడైనా మాకు పూసపల్లి గుట్ట అని ఒకటి ఉంటుందండి
తాళ్ళ పసుపు పెళ్ళిన ఈదుల పసుపు పెళ్ళిను అండి
తాళ్ళ పసుపు పెళ్ళనండి అక్కడికి వెళ్తాం ఎప్పుడైనా ఉగాదికి
అవునా అక్కడ బాగుంటుందా
చాలా బాగుంటుంది
అవునా అండి
ఆ రోజు అర్చన చేపించుకోవాలి అని వెళ్లినం అక్కడికి
అవునా
హ మీరే గుడికిెలారా
మేము ఎక్కడికి వెళ్లమండి ఇంట్లోనే చేస్తాము
ఆహా
మ్మ్
ఇంకా అండి ఏం పండగలు చేసుకుంటారు మీరు
మేమైతే అన్నిీ ఆల్మోస్ట్గా అన్ని చేస్తుంటాం అండి
మరి ఉగాది పచ్చడి ఎందు చేసుకోరండి
అంటే అది ఎప్పుడు చేయలేదు
మనకు పండగలు స్టార్ట్ అయ్యేదే ఉగాది రోజు ఉగాది తోటి కదండీ
ఆ అంటే ఎప్పుడు చేయలేదు అంటే ఆ వండుకొని తినడం మాత్రం అన్నిటికిీ తిన విింటూనే ఉంటావు
ఆహా
అంటే ఒక్కరే అని కాకుండా అన్ని ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని ఉుంట ఉంటాం మన్నట్టుగా
ఆహా
ఉమ్మ్
మీ సైడ్ బతుకమ్మ ఎలా ఆడతారు
హలో
ఆ మి సైడ్ బతుకమ్మ పండుగ చేసుకుంటారా
ఆ చేసుకుంటారండి తొమ్మిది రోజులు ఆడు ఆడుకుంటారు కదా
మ్మ్
తొమ్మిది రోజులు చేస్త మా దగ్గర బతుకమ్మ లాస్ట్ రోజు చాలా బాగా చేస్తారు విజతో అందరు ఆ ఊర్లో నుంచి బయటికి రావడము అందరు బాగా చేస్తారండి బతుకమ్మ
కోలాటాలు వేసుకోరండి
ఆ వేస్తారు కోలాటాలు కూడా వేస్తారు అందరు ఇంకా అంటే గుంపులు గుంపులుగా గుడి కోలాటము ఆ బతుకమ్మలన్నీ మధ్యలో పెట్టి చేయ